నువ్వు ఏం చేస్తున్నావు
నేను ఏమిీ లేదు ఇప్పుడైతే అదే ఆలోచిస్తున్నాను మార్కెట్కి వెళ్ళాలి కదా అయితే కూరగాయలు అయితే నార్మల్గా మనకి ఇ దొరుపోతాయి నాకు ఇంకా ఇంట్లో వంట సా వంట సామాగ్రి రా సామాన్లు అవన్నీ తీసుకోవాలి నేను ఎక్కడ తీసుకుంటే బావుండదండవు
డిమార్ట్ లోనయితే మనకి తక్కువరకు వస్తాయి మనం కిరాణా షాప్ లో వెళ్ళినా మనకి ఈ మధ్య అంతే రేట్ ఇస్తున్నారు అదే డిమార్ట్ లో వెళ్తే అక్కడ హోల్సేల్ ప్రైస్ లో మనకు అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అక్కడ కూడా ఎక్కువ రేట్స్ ఉంటాయింత తక్కువ రేట్స్ ఉంటాయి మనం చూసి తీసుకోవాలి అంతే
హోల్సేల్ అయితే ఉంటది అక్కడ నీకు విషయం తెలుసా డడిమార్ట్లో పప్పులు తీసుకోవద్దు ఎందుకంటే డిమార్ట్ లో డి మార్ట్ లో దొరికే పప్పులు మనం బయట కిరాన్ షాప్ లో దొరికే పప్పులు చాలా డిఫరెంట్ ఉంటాయి అసలు
నీకెలా తెలుసు అది
అంటే నేను ఎప్పుడు డిీమార్ట్లోనే తీసుకునేదాన్ని నేను తక్కువలో వస్తుంది కదా ఆ పప్పులు పిల్లలకి బిస్కెట్స్ సోప్స్ అవన్నీ డడిమార్ట్ లోనే తీసుకునే దాన్ని
మరేమంది ఇప్పుడు తీసుకుంటాలెవా
ఇప్పుడు కూడా తీసుకుంటున్నాను కానీ పప్పులు ఒకటే తీసుకోవట్లేదు నేను అక్కడ
ఎందుకో
కు మన కిరాన్ షాప్ లో దొరికే పప్పు పప్పులు డి మార్ట్ లో దొరికే పప్పుల కి క్వాలిటీ చాలా డీ డిఫ్రెంట్
నీక ఎట్లా తెలిసింద అది
మనము నేను నార్మల్ అయితే డడిమార్ట్లో తీసుకునేదాన్ని కదా అప్పుడు వన్డే పప్పులు అసలు అంత టేస్ట్ కాకపోయేది ఇంకా పప్పు తొందర ఉడకకపోయేది కూడా రుచిగా ఉండకపోయేదది
రుచిగా ఉండపోతుందేనా
రుచిగా ఉండకపోయేది
ఈ మాట్లో కూడా చాలా క క్వాంటిటీస్ వే వేరే వేరే ఉండే దాంట్లో క్వాలిటీస్ ఉంటాయి్ మనం చూసి తీసుకోవాలి దాంట్లో కూడా మంచి క్వాలిటీది తీసుకుంటే మంచిిన అవుతుంది నేను కూడా తీసుకున్న కదా చి అయింది నాకైతే ఎయిటీ రుపీస్ ఉంటది నైన్ంటి రుపీస్ ఉంటది హండ్రెడ్ పిజ్జా ఉంటంది
అదైతే ఉంటదనుకో కానీ నువ్వు నువ్ వంట చేయ్యవు కదా మమ్మీనే వంట కర్రీ కదా మమ్మీకియితే అంత అర్థం కాదు
అర్థం కాదు
కదా ఇప్పుడే ఒక ఉండు ఫోర్ నేను కొంచెం పప్పు అయిపోయింది అయితే ఇంట్లో తీసుకుందామని బయట షాప్ నుంచి తీసుకున్నాను అసలు అది ఎంత బాగుయిందో అసలు తొగర పప్పు అయితే పర్వాలేదు దాన్ని మనం టేస్ట్ చాలా తోగరి పప్పు అప్పు అయితే పర్వాలేదు అది ఓకే కానీ పెసరపప్పు అంటారు చూడు తెలుసా నీకు సన్నగా ఉంటది చూడు
తెలుసు తెలుసు యల్లో కలర్
అది అయితే డిమార్టవేటర్ లావుగా ఉండేది దొరుకుతుంది
అవును
పూ లావుగాంటది అదే మనం నార్మల్ గా కిరాణా షాప్ లో తీసుకుంటే పెసర్ పప్పు అనేది సన్నగా ఉంటది మంచిగా ఎల్లో కలర్ల ఆ సన్నగా ఉండే పప్పే చాలా రుచిగా ఉంటది తెలుసా నీకు ఈ లావుగా ఉండే పెసర పప్పు అస్సలు బాగుండదు
నిజమే సరేగాని నీకు ఏ చాక్లెట్ అంటే ఎక్కువ ఇష్టం
నాకు కా నేను ఎక్కువగా చాక్లెట్స్ తినను కిట్క్యాట్ అంటే ఇష్టం నాకు యితే ట్ట్ చాక్లెట్ అంటే ఇష్టం నాకు దాంట్లో మొత్తం చాక్లెట్ కాకుండా వేఫర్ తో ఉంటది కాబట్టి నాకు అది కిట్ క్యాట్ అంటే ఇష్టం ఆ డైయిరీ మిల్క్ అయితే మొత్తం క్రీమి
నీకు మిల్కీ బార్ నచ్చుస్తుండే కదా ఇప్పుడు కిట్ క్యాట్ ఎందుకు నచ్చుతుంది
మీల్ వారంటే అప్పట్ తినేదాన్ని మళ్ళీ దాని టేస్ట్ చాలా చేంజ్ అయిపోయింది అప్పుడు చాలా బాగుంటుండే మిల్కీ బార్ ఇప్పుడు ఆ టేస్ట్
నీకు గుర్తుకుందా ముందు కచ్చా మంగ చాక్లెట్ వస్తుండే వన్ వన్ రూపీకిి ఫోర్ వస్తుండే మనం మనం బర్త్డేస్ పంచుతుండే
ఇప్పుడు అవి ఎక్కడా బర్త్డేస్ కి కచ్చ మాంగో ఇస్తే పిల్లలు ఇదా ఫైవ్ స్టార్లు ఇస్తాం మేము
నేరుమిిర్క్్లిసవు సిగు మెలోడీ అప్పుడు ఒక రూపాయికి ఒకటి వస్తుండే అప్పుడు మెలోడీనే గొప్ప కదా మనకి
ఇప్పుడు అప్పుడైతే మెలోడీ చాలా మంది తింటుండే మెలోడీ తినండి అంటే వన్ రూపీ చాక్లెట్ ఎవరు తింటారు అసలు నాకైతే కిట్ క్యాట్ కావాలి పెద్ద పెద్ద డేరీ మిల్కు అవ్వే అడుగుతున్నారు
అదే మంది అసలు మనీకి కూడా వాల్యూ లేకపోయింది కదా అప్పుడు వన్ రూపీ మనం దా పెట్టుకుంటుండే ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ కూడా ఇలా పారేస్తున్నారు
అంతే ఈ రోజైతే అలానే ఉంది ఇప్పుడైతే
జనరేషన్ జెన్సీ పీపుల్ అట్లా తయారైతున్నారు అయినా నీకు ఏ ఏ కల్ ఏ జనరేషన్ అంటే ఇష్టం నైన్టీ జనరేషన్ వాళ్ళు ఇష్టమా టూ థౌసండ్ జనరేషన్ వాళ్ళు ఇష్టమా
అలా దాంటో దానికి దీనికి మనం చూసుకుంటే అయితే అప్పుడు ఉండేది చాలా బాగుండేది ఇప్పుడైతే ఏదో నైంటస్ లో ఉన్నప్పుడే
ఎలా అంటున్నావు నీకు నైంటీస్ అంటే నే ఇష్టం మని
అంటే అప్పుడు మనం ఊర్లో ఉండే వాళ్ళం కదా ఎంత బాగుంటుండే అసలు ఏ పండుగైన మనం అక్కడ చైన్లు ఉంటుడే కదా చైన్ కెళ్ళే వాళ్ళం టిఫిన్స్ అక్కడే తినే వాళ్ళం కదా అక్కడ గుడిలు ఉండేవి గుడికెళ్లే వాళ్ళం డైలీ అం ఇక్కడ అవన్నీ ఏమన్నా ఉంటాయా ఏమి ఉండయి ఇంట్లోనే గుసోవాలా ఇంట్లోనే తినాలా ఒక గుడికెళ్ళేది ఉండది ఏం ఉండది క్కడ సిటీ లైఫ్ అయిపోయింది మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళకైతే అసలు ఏంటి లేదు
ఇది అంటే వీళ్ళకి జాబ్ కల్చర్ ఒకే అలవాటు అయిపోయింది కదా ఇంకా వేరేటివి ఏం తెల్వయి జాబ్కి కెళ్లాలి డబ్బు సంపాదించాలి ఒక్క రోజు చుట్ పుట్టిన రోజు సినిమా కన్నా బిర్యానీ అన్న తినోచ్చి ఇంట్లో పండుకోవాలి
పడుకోవలం
ఏమన్నా ఉంటే ఈఎంఐస్ కట్టుకోవాలి ఈఎంఐస్ వల్ల కూడా జనరేషన్ చాలా కరబైపోతుంది నువ్వు గమనించ్
నీకేన్ని ఈఎంఐస్ ఉన్నాయి అలా మరి నువ్వు చెప్పనే లేదు నాకు అలా
నా ఫోన్ ఈఎంఐ ఉంది నాకు ల్యాప్టాప్ ఈఎంఐ ఉండే నాకు చాలా ఈఎంఐస్ ఉన్నాయి కానీ నేను అవి నాకు అత్యవసరం కాబట్టి నేను కొనుకున్నా అవసరం లేదని కొనుక్కోలేదు ఈఎంఐ అనేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నేన్ సం పదించి కొనుక్కున్న అది డౌన్ పేమెంట్ చేసిన ఫస్ట్ ఉమ్ హు
నువ్వు మేకప్ ఆర్టి-ఆర్టిస్ట్ అయ్యావు కదా ఇప్పుడు
అవును
అసలు ఎక్కడ నుంచి తీసుకునావ్ నువ్ మరి
నేను మోస్ట్లీ నేను నైక్-నైకా అనేది ఒక యాప్ ఉంటది చూడు మ్ మొత్తం చెప్తా నీకు నైకా యాప్ ఉంటది నిక్ తెలుసా ఆ నైకా యాప్ లో నేను ఆర్డర్ పెట్టుకుంటానా నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందో చెప్పాలా
చెప్పు
జర్నీ ఎట్లా స్టార్ట్ అయిందంటే నాకు మనం చిన్నగా ఉన్నప్పుడు మెహందీలు నేర్చుకుంటుండే కదా అయితే కరోనా వచ్చింది కరోనా లో మమ్మీ ఏం చెప్ పింది మమ్మీ ఏమన్నది కొన్ ఎక్కడన్నా ఆర్డర్స్ వస్తే నువ్వు వెయ్య బేటా డబు బులు వస్తాయిని అన్నది అందుకని నేను ఏం చేసిన ఇంట్ల ఇంటి దగ్గర ఉన్న పార్లర్ ల అందరి దగ్గర చెప్పేసి వచ్చింది మమ్మీ నా కూతురు ఇట్లా ఏస్తాదని అయితే కొన్ని ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయినాయి అందువల్ల ఇంకా ఇంట్రెస్ట్ ఆస క్తి కలిగింది దా మీద వేసిన వేసినప్పుడు డబ్బులు వచ్చినాయి అయితే ఇంకా వేస్తే ఇంకా డబ్బులు వస్తాయ్ అని ఆశ పెరిగింది దాని వల్ల నాకు ఇంట్రెస్ట్ వచ్చింది మమ్మీ ఏమన్నది ఇప్పుడు చదువుకుంటే చదువుతావో లేవో తెలువది హెల్త్ కూడా ఇంట్ల సిచ్యువేషన్ బాలేదు అందుక ఏదో ఒకటి పని చేయాలి అని చేయు అని అన్నది నేను యూట్యూబ్ లో వీడియోస్ చూసి వీడియోస్ చూసి నేర్చుకున్నాను దాని గురించి నేర్చు కొని కొన్ని క్లాసెస్ కూడా అటెండ్ అయిన సెమినార్ ఇస్ కూడా అటెండ్ అయినా అక్కడ నాకు ఇంకా నాలెడ్జ్ వచ్చింది కానీ దీంట్లో మెయిన్ కావాల్సింది ఏంటంటే ఎక్స్పీరియన్స్ కావాలి దీంట్లో మనం ఎంత వర్క్ చేస్తే మనకు అంత ఎక్స్పెన్స్ వస్తది ఇప్పుడు నేను దగ్గర దగ్గర సిక్స్ ఇయర్స్ నుంచి వర్క్ చేసిన నాకు కొంచెం మంచి టి ఎక్స్పీరియన్స్ ఉంది దాని గురించి దాంట్లో కూడా చాలా డబ్బు ఉంటుంది మంచి ఫ్యూచర్ ఉంది ఇప్పుడు మెయిన్ గా నడిచేది అంటే ఇదే ఫ్యాష టను డిజైనింగ్ మేకప్ ఆర్టిస్ట్ ఎప్పనర్షు ఏటీందే
ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది ఇప్పుడైతే అసలు ఎవరైనా అదే చేస్తున్నారు ఇప్పుడు మా ఫ్రెండ్స్ లో కూడా చాలా మంది అదే చేస్తున్నారు నార్మల్గా మనం ఫోన్ లో చూస్తూ ఉంటాం కదా వాళ్ళు ఫోన్ వాట్సాప్ స్టేటస్ లో అయితే అవే పెడుతున్నారు శారీ ట్రేపింగ్ అనేసి మేకప్ పనేసి అవే వేస్తున్నారు చాలా మంది
ఇప్పుడు మనం ఎక్కడ వెళ్ళనన్నా మనకి మంచి చీరలు నగలు ఉంటే సరిపోదు ఈ కాలానికి మంచి మేకప్ మంచి హెయిర్ స్టైలింగ్ మంచి సారీ ట్రేపింగ్ ఇదే అవసరం మనకి కాబట్టి దీంట్లో ఎక్కువ స్కోప్ ఉంది మళ్ళీ ఆడపిల్లలకి ఇది ఒక సేఫ్ ఫాల్ గూడం మన అనుకోవచ్చు కానీ ది దీనిది ఒక లాస్ ఏంది అంటే ఇది పార్ట్ టైమ్ లాగానే వర్తిస్తది ఫుల్ టైమ్ అంటే వర్కౌట్ అవ్వదు ఇది ఓన్లీ సీజనల్ వైస్ నడుస్తది నీకు ఫుల్ టైమ్ వర్కౌట్ కావాలంటే ఒక మంచి ఏరియా చూసి కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఒక ను పార్లర్ అన స్టూడియో అన్న ఓపెన్ చేసుకుంటే అది నీకు ఫుల్ టైమ్ లాగా నడుస్తుంది దాంట్లో కూడా ఒక రోజు నడవచ్చు ఒక ఇంకో రోజు నడవకపోవచ్చు చెప్పలేం మనం కానీ పార్లర్ మేకప్ అవి రెండు మిక్స్ అప్ చేసి పెడితే నీకు కొంచెం ప్రాఫిట్ అనేది ఉండది ఇంకా దాంట్లో నువ్వు క్లాసెస్ కూడా తీసుకోవచ్చు క్లాసెస్ వల్ల ఏంది అంటే స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఆఫ్ సీజన్ లో మనకు అక్కడ నుంచి డబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంటది నువ్వు ఎప్పుడైనా మేకప్ వేయించుకున్నావా వేరే వాళ్ళ దగ్గర బు